హలో హలో సార్ నమస్కారం గుడ్ ఈవెనింగ్ సార్
నమస్తే అండి గుడ్ ఈవినింగ్
ఎలా ఉన్నారు సార్
చాలా బాగున్నా అండి మీరు మీరు ఎలా ఉన్నారు
అద్భుతంగా ఉన్నాం సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా గరి కొ ఆ ఈరోజు ఇంకేం విశేషాలు సార్ ఎలా ఉన్నారు ఏం సంగతులు ఈ రోజు విశేషాలు ఏమిటి
ఏం లేవు సార్ చ ఎక్స్పెక్టెడ్ చేసినంత కూల్ గా ఏం లేదు సార్ హార్ట్ హార్డ్ గా సాగింది
ఈ ఉడకపోత బాగున్నది సార్ హ్యూమిడిటీ బాగున్నది
అవును ఈ వర్షాలు ఎప్పటి వరకు వస్తాయి అంట సార్ ఎప్పటి వరకు పడుతాయి
సార్ వర్షాలు అయితే మేబీ పన్నెండు నుంచి అంటున్నారు సార్ చూడాలి మరి
హా అక్కడక్కడ పడుతుందండి పదం
అక్కడక్కడ పడుతుంది కానికి ఇక్కడక్కడ పడడుతోని దాంతో మనకు భూమి తడవదు కదా సార్
తడవలె దాని వల్ల ఉబ్బపోతా అనిపిస్తుంది
ఉమ్ మనకు భూమి తడవా మనకు భూమి అది కావాలంటే కంపల్సరీ మనకు అది కావాలి సార్ దాన్ని ఏమంటారు అంటే భూమి నేల అనేది తడవాలి నేల తడితే మనకు కొంచెం అది ఉంటుంది సార్ నెల తడవనిది మనకు ఏం కాదు కదా సార్
నిన్న ఒక న్యూస్ చూసారా అండి సోషల్ మీడియాలో వచ్చింది ఆ గోవాలో ఒక బోట్ మునిగిపోయింది కదా
అవును సార్ గోవాలో ఒక బోట్ సిక్స్టీ ఎయిట్ ఆ నిజమే నిజమే సోషల్ మీడియాలో హ నిజమే
అంటే ఆ మునిగిపోయే వీడియో కూడా వచ్చిందా
హా మునిగిపోయే విడియో కూడా వచ్చింది కదా అంటే అవి వస్తే మరి వాళ్ళను కాపాడలేకపోయిండ్ర అది సార్ అది అద తెలియదు సార్ మనకు కానీ ఆ వీడియో అదే అంటున్నారు
హా సిక్స్టీ సెవెన్ మెంబర్స్ గల్లంతు అని ఇచ్చిండు
ఇచ్చిండు ఇచ్చిండు సిక్స్టీ సెవెన్ మెంబర్స్ గల్లంత్ కానీ ఆ వీడియో మరి అదేనా అది కాదా అనే విషయం అనేది మనకు తెలవదు సార్ వీడియో అయితే వచ్చినది వీడియో నేను చూసినా కూడా వీడియో
దాన్ది ఏమన్న ఎక్స్ప్లనేషన్ వచ్చిందా అంటే ఎట్లా జరిగింది బోటు తప్పిదమా ఎట్లా ఏమైంది లేదా ఏమైన తుఫాన్ తుఫాన్ ఈవే అట్ల ఉందా
ఏ తుఫాన్ ఏమీ లేదు సార్ బోట్ తప్పిదమే బోట్ బోటుదే కొంచము మన మేబీ ఇ ఇలా ఉంటాయి సార్ బోట్ సార్ అయినా కూడా ఈ మధ్యలో బోట్ ప్రయాణాలు చాలా అది సార్
హ్మ్
చాలా డేంజరస్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైనా కూడా బోట్ ఇప్పుడు చూడండి సార్ ఇంకోటి ఈరోజు ఇట్లా ఇట్లనే బోట్ అయింది ఆ ఎక్కడున్నా స సార్ సేఫ్టీ అనేది లేదు నీళ్ళలో నడచడానికి కూడా నీళ్ళలో పోయే వాళ్ళకు కూడా సేఫ్టీ అనేది లేదు సై సార్
అవునవునండి ఇంకా ఏమి ఇగా ఈ వర్షాకాలంలో చూసే పోవాలి వర్క్ ఇక వర్షాకాలం స్టార్ట్ అయితే కొంచం జాగ్ర జాగ్రత్త త్త గానే ఉండాలి పోవద్దు బయటికి విహార యాత్రలకు కానీ ఇంకేడికైనా
ఆ వెళ్లొద్దు సర్ వెళ్లొద్దు అసలు విహార వా యాత్రలకిల వెళ్లొద్దు అసలువిటికి దూరంగా ఉండాలి సార్ చాలా అంటే చాలా దూరంగా ఉండాలి
అవును
ఎందుకంటే సార్ మనము ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అవి జరిగేటివి జరుగుతాన్నాయి సార్ అవి
అవు
అ మీ మీ మీ ఉద్దేశం ఏమంటారు కా అది మరి అది ఎలా మరి అసలు అసలు అది ఏం జరిగింది ఏమనుకుంటున్నారు సార్ మీరు
ఆ
అహా మీరేనుకుంటు దానిపైన మీ ఒపీనియన్ ఏంటిది అంటే అది ఎవ్వరిది బోటు తప్పిదామా లేకపోతే పోతే మన వేవ్స్
బోటు లో ప్రయాణిస్తున్నాం అంటే ప్రయాణికుల కి ఆ సేఫ్టీ అవి ఇస్తారు కదా అండి
బెలూన్స్ టైప్లా ఇయరింగ్ ఆరెంజ్ కలర్ ఇ బెలూన్స్ బెలూన్స్
ఆ డ్రెస్ లాగా ఇస్తారు మరి ఎవ్వరికి కూడా కనవడలేదు అందులో
ఎవ్వరికీ కూడా కనపడలేదు ఎవ్వరు కూడా వేసుకోలేదు యాక్చువల్లీ ఆ వీడియో దానిది కాదని అనుకుంటున్నా సార్ నేను
నేను కూడా అదే చూసాను అంత ఆ ఇప్పుడు అది సెంటర్ లోనే మునిగి ఉంటది నా తెలిసి
అవును
ఆ సెంటర్ లో వీడియో తీయడానికి ఎవ ఎవరు ఉంటారని ఒకవేళ ఉన్నా
స సా
ఆ ఒక ఆ ఏందంటే వాళ్ళను బతికీయడానికి ప్రయత్నిస్తారు కదా అండి
అవును సార్
ఆ మరి
ఆ వీడియో అసలు వీడియో అ వీడియో అనేది వీడియో అనేది అది కావచ్చు సర్ వచ్చి
లో మీడియా అనేది కరెక్ట్ లేదు అంటే విషయం అది కరెక్ట్ ట్ కావచ్చు కాకపోతే వీడియో మాత్రం దాన్ది కాదు అనుకుంటున్నా
అవును సార్ అవును సార్ నేను నేను నేను కూడా అదే అనుకుంటున్నా సార్ ఎందుకంటే అంతా అంతనైతే ఉండదు కదా సార్
అవునండి
ఉమ్ ఎంతనేైతే ఉండదు కదా ఇప్పుడు అది ఎంత మనం ఏమనుకున్నా కూడా అంతా మరి తే గంతా క్లియర్‌గా వీడియో తీసి వీడియో చేసే అంత ఉంటదా సార్ ఉండదది అది అలా
మీ ఏరియాల్లలో పీస్ఫులే ఉంటాదా అండి
ఆ సార్
మీ ఏరియా పీస్ఫుల్గానే ఉంటదా
ఏ సార్ మాది చాలా మంచి ఏరియా సార్ మాది
అవునండి
చాలా అంటే చాలా మంచి ఏరియా
అనా జరుగుతాయా అండి మీ సైడ్ దొంగతనాలు లాంటి
దొంగతనాలు మా ఏరియాలో యాక్చువల్లీ ఉన్న ఓ మా దగ్గర ఏంటిదంటే అంతా శ్రీమంతులు లేరరని నా ఉద్దేశం సార్ దొంగతనాలు పడి దొంగ దొంగలు దోసుకుని ఎలే ఎల్లే అంత
అవునండి ఏ దొంగలకు దొంగల కు అవన్నీ ఉంటాయాండి వాళ్ళకు
ఎం ఎందుకుండలా సార్ అన్ అంటే ఇప్పుడు మనము మన మన మన దగ్గర సిరి సం పద ఉన్నదని తెలిస్తేనే కదా సార్ దొంగల సార్ ఇప్పుడు ఇప్పుడు గుడిషోని ఇంట్లో పోయి దొంగలు సోరుమ్ అంటే సొరుతారా సార్ ఒక విషయం మీరు ఆలోచించండి వానిం ట్లా దొరికేది ఏంటి సార్ బోల్డ్ దొరుకుతాయి ఆ అవునా కాదా నే అంటే నేను నా ఎక్స్పెక్టేషన్‌లో ఏంటిదంటే దొంగలు పడ్డా కూడా పెద్ద పొయ్యే అంతా మా దగ్గరన్నే అంతలేదు సార్ మా ఏరియాల ఎందుకంటే అంతా ఉన్న శ్రీమంతులు అనేది మా ఏరియాలో లేరు అని నా ఉద్దేశము ఉన్నా కూడా ఏంటిదంటే కొంచెం బయటకి చూపెట్టారు మా వొళ్ళు
ఓకే
అప్పుడు దొంగలు పడే అవకాశం లేదు కదా సార్
ఉమ్మ్
ఏమంటారు సార్ మీ ఉద్దేశం ఏంటి సార్
ఇప్పుడు మీ ఏరియాది నాకు తెలీయదు కదా అండి మీది అంటే నేను ఏమనుకుంటా అంటే ఇగ దొంగల కు అవన్నీ ఉండయి కొంచెం ఆ లూజ్ ఇట్లా దొరికే ఛాన్స్ ఏ మామూలుగా ఎలా ఉంటది అంటే క్వార్టర్స్ గాని లేదా సిటీస్‌లో గానీ ఎట్లా అంటే ఎవరు ఉండరు కదా అండి నిర్మానుష్యంగా ఉంటది ఆ పక్క వాళ్ళది గురించి పక్క వాళ్ళలకు తెలిసి ఉండది ఎవరిది వాళ్ళకే సపరేట్ ఉంటది కాబట్టి అక్కడ దొంగ తనాలు అవి దేనికైనా ఆ ఏంటంటే మన ఆ ఏమంటారు దాన్ని అఘాయిత్యాలు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు పాత ఊర్లల్లో అట్లా ఏందంటే ఊర్లల్లో అందరికి ఆహ్ ఒకరికి ఒకరు కనెక్ట్ అయ్యే ఉంటారు.
సార్.
కనెక్ట్ అయ్యే ఉంటారు మళ్ళా ఎప్పుడూ బిజీ బిజీగానే ఉంటాయి కదా మీ గల్లీలు.
అవును సార్.
సో అన్. పరులకు దొంగతనం చేసేది కాని ఇంకేమన్నా యాక్టివిటీ చేయడానికి కానీ. అవకాశము ఉండదు. మెయిన్ గా అది ఉంటది కానీ వాడు ఉన్నాడా వాళ్ళు లేనోడ వోడ వాడు తక్కువోడ ఇప్పుడు లేనోడి ఇంటి కాడ కూడా వానికి. మనకు ఒక వెయ్యి రూపాయలో రెండు వేలో. లేదా ఇంకా ఐదు వేలో ఇట్లా ఎంతో కొంత. దొరుకుతది అనుకోని ఉంటే. దొంగతనం చేసే ఒక ఏమంటారు ఎన్విరాన్మెంట్ ఉంటు అంటే వాడోచ్చి దొంగతనం చేసుకుంటాడు. వాడికి ఇంతనే అంతనే అన్నది ఉండదండి దొంగకు. వానికి ఛాన్స్ దొరకాలి అంతే ఛాన్స్ దొరికేటట్టు. అంటే వాడు ఎవరి ఇంట్లాన్నా దూరి తీసుకుంటాడు చాన్స్. వుండదు కాబట్టే. ఆహ్ మిగతా వల్ల దాంట్లో అందుకోసమే కదా ఇంట్లో ఎవరు లేనప్పుడు. ఇప్పుడు చూసి వెళ్ళిపోతారు ఊర్లోకి వెళ్ళి. ఊర్లకు వెళ్ళినప్పుడు గాని డోర్ లాకులు ఉన్నప్పుడు గాని.
ఉహూ. కరెక్టే సార్ ఏంటిదంటే దొంగలు అనేది ఎవరు మ మనుషులు లేనప్పుడే దొంగలు అనేది పడుత మీ ఉద్దేశం నా ఉద్దేశ చాన్స్ దొరకాలే.
ఉమ్ వాళ్ళని ఎవరు గుర్తించకుండా ఛాన్స్ దొరికితే చాలు వాళ్ళు.
కిీడు ఎక్కువ ఉన్న సమయంలో వాళ్ళు దొంగతనాలు అనేది చేయరు వాళ్ళు.
అదే అదే.
వాళ్ళు కొంచం ఏంటిదంటే ఇంకా వాళ్ళది వాళ్ళ మెంటాలిటీ వేరు వాళ్ళే వాళ్ళు స్కెచ్ చేసినారంటే కంపల్సరీగా అది అన్నేసి. అది సక్సెస్ఫుల్ కావాలి అలా ఉంటేనే వాళ్ళు స్కెచ్ ఏస్తారు.
మామూలు ఊర్ళలో గాని చిన్న చిన్న సిటీస్ లో గాని లేదా బాగా సంస్. సంవత్సరాల నుండి నివసించే నివసింపు ఉంటారు కదా. అక్కడ వాళ్ళు బయటనే ఎక్కువ ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఇట్లనే బిజీ ఉంటు ఉంటది కాబట్టి అక్కడ చేయడానికి ఏ తప్ప అదే క్వార్టర్స్ లో గానీ. ఆహ్ లేదా ఇంకా పెద్ద బాగా బాగా చదువు. చదువుకున్న వాళ్ళు కాగాని వాళ్ళు బయట అసలు ఏళ్ళనే ఏళ్ళరు. ఎవరు ఉన్నారు ఎవరు లేన్ది ఏం తెలువది.
ఆహ్
కాబట్టి అటువంటి జాగాలో జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
అవును సార్ మీరు చెప్పింది కూడా కరెక్టే. మీ మీ మీ మీ మీ మీ ఉద్దేశం కూడా నూటికి నూరు శాతం. తము నిజమే అండి ఎందు ఎందుకంటే అటువంటి. ప్రదేశాలు ఉన్నప్పుడే వాళ్ళు కొంచం ఏంటిదంటే చూసు కొని అయినా వాళు సెట్ చేస్తరు కద సార్ మొత్తం వాళ్ళది వాళ్ళకు ఫస్టే ప్రిపరేషన్ ఉంటది అంటే మనం ఇది చేస్తేది అయితది అని ఉంటది కదా సార్ వాళ్ళకు మొత్తం అవి చూసుకోనే వాళ్ళు ఎస్తారు
హ
మీరెమంటారు సార్ మీ మీ సైడ్ ఏమైనా అయితే సార్
మా సైడ్ కూడా ఏమంతగా ఉండదండి ఇప్పటి వరక ఏం కాలేదు నా చిన్నతనంలో విన్నా నేను కానీ ఇప్పటి వరక ఏమైతే జరగలేదు మా చిన్నతనంలో రా దొంగలు అందరిఇళ్లల్లో రావడము సౌండ్ ఏందోకొట్టడం గొల్లాలు పోవడము అప్పుడు ఎట్లా వెళ్ళింటే ఒకరి ఇంట్లో ఏమన్నా సౌండ్ వచ్చిందంటే వేరే వాళ్ళు వెళ్ళి బయట చూసేవాళ్లు
ఉ
అనకుండే సరే సార్ మరి
మీరు చాలా అమూన్యమైన సహకారం చేశారు సార్ ధన్యవాద సార్ మీతోని మాట్లాడి
ఓకే అండి
అ